హలో ఇన్ పడుతుందా సిస్టర్
ఆ వినిపిస్తుంది సిస్టర్ చెప్పండి.
తిన్నారా ఆ మీరు
ఆ తిన్నా తిన్నా ఇందాకా
ఏం తిన్నారా
ఏం తిన్నా చట్నీ చేసారు.
హమ్ ఏం చట్నీ
అ ఏం చట్నీ నో వాళ్ళు చేసింది తింటా ఉండాల
అంతే ఆఫ్టర్నూన్ ఏం చేసారు మీ హాస్టల్లో
చికెన్ చేసారు
చికెన్ బానే ఉంటుందా?
నేను తినను కదా నేన్ వెజిటేరియన్
ఎప్పటి నుంచి
వన్ ఇయర్
మై గాడ్ ఐ డోంట్ నో
ఈ జూన్ సెవెన్త్ వస్తే వన్ ఇయర్ అవుతాది
హమ్ ఎందుకు
మానేస
అంటే మీ ఫ్రెండ్ తినడం త తినడం లేదని నువ్వు మానేస్తావా.
అట్లే అనుకో ఎట్లయిన అనుకో అంతేం బాన్నర ఇంట్లాాల అంతా
అంతా బాగున్నారు మీ ఇంట్లో
బాగున్నారు మా ఇంట్లో
హస్ టెంపుల్ కలిండవి బాగా ఎంజాయ్ చేసావ్ కదా.
అవును చాలా బాగుంది టెంపు లో
హ సరేలే మనం ఒకసారి వెళ్దాం చూద్దాం
ఇక్కడే ఇక్కడే కదా నువ్వు కూడా
అవును
ఎవరు
మా ఫ్రెం ఒక క అమ్మాయిలే.
ఆహా
హ
హ ఏమన్నా వంంటలో వచ్చా మీకు
ఉమ్
ఇటు వెళ్లొచ్చా
ఏం రావు తినడం పనుక్కోవడం తిరగడం అంతే నాకేం వంటలు రావు
అయ్యా లేదు సిస్టర్ ఆ అవును అవును అవును వెళ్ళాలి
ఓకే
ఒక రోజు లీవ్ తీసుకున్నా లీవ్ చేసుకోకూడదంట కానీ
ఉమ్
మంత్స్ వరకు లీవు ఉండదంట
హు
హు ఏం చేయాలో ఏం పాడు మరి
ఇంకేంటక్క ఏం చేస్తున్నారు
ఎవ్వరు లేరు నేను ఒక్కటి రూమ్ లో ఉన్నా ఇందాకే టాలా షాప్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ అన్ని కుట్టిచ్చుకొని అనంతపూర్ లో ఉంది అక్క కూడా స్టడీంగే ఉ
తమ్ముడు
తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు
అయిపోలేదా ఇంకా ఫైనల్ ఇయర్ ఇంకేం మీ రెండో అక్క మీ బావా బాగున్నారా
కొంచెం డిస్టబెన్స్ లేకుండా చూసుకుంటారా పక్కన
ఏం డిస్టర్బెన్స్ లేదండి
సౌండ్ డిస్టర్బెన్స్ ఎవరిదో అమ్మాయిలది వాయిస్ వస్తుందండి
అవునా
ఆ ఇప్పుడు లేదు లేండి ఎల్లో వెళ్ళిపోయినట్టున్నారు పక్కనికి
ఆ మీ మీ చిన్నక్క బావా బాగున్నారా
ఎంతా బాగున్నారండి మా అక్క ఇంకా ఫోర్ మంత్స్ అయితే డెలివరీ అవుతుంది పాపో బావు
అవునా
అవునండి
ఓ మై కన్నా తెలిదే
ఆ నా నాకే సడన్ షాక్ ఇచ్చినారా అంటే ఆ అండి హా ఏమేం ప్లేస్లు చూసారు ఇప్ ఇక్కడికి వచ్చిన అప్పటి నుంచి మీరు
బల్కంపేట ఎల్లమ్మా జూబ్లీ హిల్స్ పెద్దమ్మా
ఆహా అన్నీ పెద్దమ్మ మళ్ళమ్మా
తిరుమల
హు
చిన్న తిరుమాల
ఓకే ఓకే మినిట్ మినిట్ఓ ఓకే ఐకేన్ అండర్ స్టాండ్ ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా
అందరూ బాగున్నారు
నిన్న ఎలా చేస్తారు ఇంటర్వ్యూ అంటే తెలుగులో కొంచెం
అవునా తెలుగు వాడకూదడు అస్సలు
ఓకే ఓకే
ఓన్లీ ఇంగ్లీష్
వా ఇంటర్వ్యూస్ అన్నాక ఇంకా అలానే ఉంటాయండి
అవును భయం వేస్తుంది
ఏం కాదులేండి మ్యానేజ్ చేయగలరు.
మాకు ఇంటర్వ్యూకే భయపడుతున్నారు రియల్ ఇంటర్వ్యూలు ఎట్లుంటాన ఏమో ఇంగా
ఆ అవేమంతుడదు టఫ్ ఉండదు ఈజీగానే ఉంటుంది మనం కాన్ఫిడెన్స్ గా మాట్లాడాల అంతే ఉమ్ ఏం కోర్స్ తీసుకున్నారు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్
ఏందో అది అమౌంట్ ఎంత
ముప్పై ఐదు వేలు
అప్పుడే పెరిగిందా అప్పుడు థర్టీఆండ్రి
లే లేదు థర్టీ ఫైవ్ అప్పటి నుండి కూడా మీ బ్యాచ్ నుండి కూడా థర్టీ ఫైవే
లే లేదు మా ఫ్రెండ్స్ థర్టీ అని చెప్పిండ్రు నాతో
లేదు లేదు
అవునా మన చెబుతర
బా చెప్తారు
ఉమ్ ఏం కోర్స్ ా కదా మేమేమండే జాయిన్ అవుదాం జాయిన్ అవుదాం అనుకున్నాం వేరే దానికి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత
ఓకే ఓపిక ఎక్కువ బాగా చెప్తారు విసుక్కోకుండా
ఉమ్ కష్టం ఇంకా తప్పదు మారి ఎట్లా వాళ్ళు రావాలి కదా
అమ్
అంటే మనట్లా వాళ్ళు పోతే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది బాగా
అవునవును
హమ్
మా బాకి చాలా మంది వచ్చారు లేక త ఇంటిదాక అంటే ఎస్కేయూనివర్సిటీ జేఎన్టీయూ యూనివర్సిటీ రెండు కలిపి
ఓకే ఓకే బాగానే చెప్తే మీరు సెట్లయితే చాలండి మాకు కూడా
హ్మ్మ్
ఇంకా కొంచం
ఫస్ట్ మా ఫ్రెండ్ సెటిల్ అయితే అదే సంతోషం
ఏమైంది ఆ హో ఓకే ఓకే అవుతుంది లెండి అమ్మాయిలు కష్టపడుతుంది బానే
హ
మీరు కొంచెం మీరు కొంచెం తనకి హెల్ప్ చేయండి మీరు సెటిల్ అవ్వండి మీ మీలా కాదు అమ్మాయి కూడా మీరే ఎలా కోరుకుంటున్నారో అమ్మాయి కూడా మీరుంచి అలానే కోరుకుంటూ ఉంటుంది
అవును హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా చాలా వీక్ కదా
ఆ అవును అవును లే గొడవ పడిన్నారా మీరు
ఏం గడవ లేదు చదువుకుంటుది డిస్టర్బెన్స్ ఎందుకు లేని నేనే మాట్లాడట్లేదు
ఎస్ కాల్ చేసేప్పుడు నేను మార్నింగ్ స్టడీ హాల్లో ఉన్నా అని చెప్పింది
ఆ అవును స్టడీ హాల్ కి వెళ్తా ఉంద డైలీ
ఆ ఆఫటర్నూన్ కాల్ చేస్తే ఈవనింగ్ రే ఫోర్ ఫైవ్ ఫోర్ క కాల్ చేసి మేము బయటకు వచ్చాను మా బాబుకి బట్టలు తీసుకోనికి కాని చెప్పింది
బాబుకే ఎందుకు తీసుకుంటాందబ్బా
ఏమో తీసుకోంలే షాప్ నుంచి వెళ్ళకచ్చతే మైండ్ రిలాక్స్ చేషన్ ఉంటుంది కదా
ఈరోజు ఎంత ఫిఫ్టీన్ కదా ఇంకా ఆ బాబుకి ఎయిట్ మంత్ లోకి పడడానికి ఇంకా ఎయిత్ ఎయిత్ పడుతుంది సి జూన్ ఎయిత్ కి ఎయిత్ మంత్ లోకి పడుతుంది
ఓకే ఓకే
ఎ మంత్ లో పడుతుంది ఏడు మంత్ లో పడింది ఇప్పుడు
ఆహా నిమ్మలే బాగున్నాడా బాబు
ఆ బాగున్నాడు
వెళ్ళిటియ ఏ ఇంటికి వెళ్ళాల దానికి కూడా
నానాన్న పోలేదు
ఏమి
ఎప్పుడు అప్పుడు ఇంకా డెలివరీ కాకముందు రోజు చూసింది ఇంకా అంతే
శ్రీమంత్ కు వెళ్లిట్వా
అంతే ఇంక ఆహా ఈ రోజు డెలివరీ అవుతదంటే నిన్న చూసొచ్చ అట్లా
ఓకే ఓకే ఓకే
హ్మ్
మ్ ఎన్ని మంత్స్ అవుతాంది ఇక్కడికి వచ్చి వన్ మంతే కదా నువ్వు ఇంకా
ఎక్కడికి వన్ మంత్ కాలె ఫిఫ్టీన్ డేస్
అంతేనా ఓకే హ్మ్ బానే ఉన్నాయి ఇక్కడ గదా సెట్ అయిందా
ఆ ఓకే
ఏరన్నా న్యూ ఫ్రెండ్స్ అయినారా
ఉన్నారు మన కాలేజీ వాళ్ళే
ఆహ
ఆ
బానే మాట్లాడిస్తారా బానే చూసుకుంటారా అక్కడి ఇక్కడికి చేంజ్ అయితారు కొంతమంది మనుషులు
లేదు బానే ఉంటారు లేక
కొంచెం జాగ్రత్త ఎవరి నమ్మమ్మాకు దగ్గరలో మన వాళ్ళ మంచేస్తారు చెప్తున్నా దాంట్లో బాగుండు
జాగ్రత్తగా ఉంటున్నాలే
అంత బాగా తెలుసుకో ఇక్కడ ఎక్కడికి ఎక్కడ పోవాలి మెట్రోలు అవన్నీ తెలుసుకో బాగా
ఆ అదే ఈ రోజు కొంచెం ఆల్మోస్ట్ తెలుసుకున్న ఎందుకంటే మా ఊరమ్మాయి చెప్పారు చూపిచ్చారంత
మీ అమ్మాయి మీరు మీరు మీ ఊరి వాళ్ళు ఉన్నార ఇక్కడ
ఆ ఈరోజు తిరుమల టీటీడి కి వెళ్ళింది వాళ్ళతోనే
ఆహా నేను హాస్టల్ హాస్టల్ ఫ్రెండ్స్ ఏమో అనుకుంటి
క మావు
హ్మ్ హు సరే సరలే ఎట్లో బాగ ఎంజాయ చేఅంత తిరుగు ట్యాంక్ బండా అవన్నీ తిరుగు
హ్మ్
బాగుంటాయింట ఆ ప్లేసెస్ నేను కూడా చూడలే ఎక్కడ నిన్న నిన్న బోర్ బండక ఎలి బోర్ బండనా ఏందీ ట్యాంక్ బండ కెళ్ళింటి నేను ఒక ఆఫీస్ అయి పోతనే అ త్రివీక్స్ వ
ఆ ఎంత దూరం మీకు
మాకు దగ్గరే ఆహా ఆఫీస్ ఇంటి నుంచి దగ్గరే టెన్ మినిట్స్ పడుతుంది అట్లే ట్వంటీ ఇగ మాకు లేట్ అవుతుంది అనేసి ఇంగ ట్వంటీరూపీస్ ఇచ్చేసి వెళ్ళి వస్త త్రీ
అవునా
పావ్బాజీ ఫేమస్ అంట కానీ పావ్బాజీ తినేక్ బాలేదు అక్కడ
మనందరం ఒకసారి స్వర్ణగిరికి వెళ్దాంలే
హు చెప్పు స సెకండ్ సాటర్ డే సండే ప్లాన్ చేయమను
అట్లనే మల్ల సాటర్డే సండే సే నాకు కూడా ఆ ఇన్స్టిట్యూట్ ఉంటది
ఉ అదే ఏమన్న ఫెస్టివల్స్ టేమ్స్ అట్లా చేస్తే పోయేసి రావచ్చు హు ఎమోలే రే మా ఫ్రెండ్స్ అంతా వచ్చినాక ఒకసారి వస్తాలే మీ దగ్గరికి ఇంటికెళ్ళిన వాళ్ళువస్తే వస్తే అట్లా మాట్లాడిచ్చేకి వస్తా హు ఇల్లోస్తరో లేదో ఫస్ స్తార్ పిల్లోలు
ఇంకేమండి చెప్పండి
చెప్పాలండి మీరే అవునండి ఎందుకు గుర్తుక్ వచ్చా మన కాలజ్ ఇంట్లో అంతా బాగున్నారా
హు నేనేం కాలేజీ లో ఉంటున్నానా
కదా
ఆ
న్యూ ఫ్యాకల్టీ వచ్చినట్టున్నారు కదా కాలేజ్ లో
ఆ అప్పటికే వచ్చారు మేమున్నప్పటికే
ఉహు మేమున్నప్పుడు ఒక సారు ఇద్దరు సార్లు అంతే ఇప్పుడుంతా కొత్త వాళ్ళు వస్తున్నారంట కదా
హు
ఎలా ఉన్నారు
పరమ వేస్ట్ మీరు మేము ఉన్నప్పుడే బాగున్నేది బాండింగ్ అంతా
ఇప్పుడు అట్లు ఉండరు లేండి
ఉమ్
హ
ఇంగే మండి
అవునండి ఏదో గుర్తుకోవచ్చా అంటే ఏ మీ టైమింగ్స్ ఎంతవరకు అండి
హాస్టల్ టైమింగ్స్
కాదు కాదు ఇన్స్టిట్యూట్
టెన్ టూ వన్ వన్ ఇ టూ త్రీ కాలి త్రీకి వెళ్ళాలి ఫైవ్ వరకు ఉండాలి ఫైవ్ వరకు అయినా సెవెన్ వరకు అయినా ఉండొచ్చు ఫైవ్ వరకు అయితే మ్యాండటరీ సెవెన్ యువర్ విష్ అంతే ఇంకా
ఓకే ఓకే
కో కొంచెం వర్ కుంది నేను త తర్వాత చేస్తాను
ఏమొంది
వర్క్ ఉంది కొంచము
ఓకే ఓకే సరే అండి బాయ్